చెారే నువ్వు వినిపిస్తుందా
ఆ చెప్పండి వినిపిస్తా
ఏం చేస్తున్నారు
నం చేయలేదు టీ వి చూస్త
మేము కూడా తినేసి ఇప్పుడే వాకింగ్ చేస్తున్నాం
అవున్ ఓకే ఏం స్పెషల్
ఈ రోజా మైం కూ వంచంచారడి ఎల్సా అది వికి ఐడియా వందా
ఆ అవును తెలుసు
అ మా అమ్మగారు ఆ మీరు
మేమి ఇంకా మేము పప్పు
ఆహా మీరే చేశారా
లేలేదు అమ్మ చేసాం ఇ అవును
పోతున్నారా
చూస్తన్న
ఈ టైమ్ లో ఏం చూస్తున్నారు టీవీ సీరియల్స్ చూస అలవాట్లేద మొ కదా మీకు
అవున అవును లేదు మూవీ
ఆహా అవున ఆ
మీరు ఫెస్టివల్ ప్రెసెంట్ చేస్తారు.
ఏం క్లాస్ సీటు ఏదైనా చేస్తే
అదేదో ఉబ్బట్ట అంటది ఐడియా ఉంది మీకు
అ మీరు అదే చేస్తార
మేము అదే చేస్తాం
ఓకే
దాన్ని మీర ఎలా చేస్తారు అంటే ట్టే వాళ్లు ఏదో ఉబ్బట్ అట్ట చేస్తారంటే అది ఏదో కుడాలు అంటారు. అది చేస్తారు కదా మీరేది చేస్తారా రండి.
త అలానే చేస్తాము కానీ ఇంకా వంట అంతా మా మమ్మీ అమ్మ చూస్తుంది. నేనింకా రిమైనింగ్ వర్క్స్ అంత
ఆహా ఒకే మా సైడ్ అయితే అది ఫస్ట్ బ్యాల్లు ఉంటాయి కదా అవి ఓ అవి బా ఉడుకు దాంట్లోకి బెల్లం వేసి బాగా ఉడుకు పెట్టేస్తారు. అది బాగా ఉడికిపెట్టేసి దాన్ని మిక్సీ చేసుకుంటారు దా ఇట్లో వాటర్ ని కర్రీ చేస్తారు దాన్ని కూర్చ దాన్ని స్వీట్ చేస్తారు ఆ స్వీట్ అనేది బస్ అదంతా మిక్సీకి వేసుకొని బాగా చేసుకొని పెట్టుకోవాలి త చేసుకొని ఒకదాంట్లో తీసుకుని మళ్ళీ ఈ చపాతి పిన్న అంటారు మైదా తెలుసా మీకు
ఆ
తీసుకొని మైదాలో మైదా కలిపినప్పుడు దాంట్లోకి వాటరు ఆ కొద్దిగా ఆయిల్ మిల్క్ వాటర్ కొంతమంది వేయరు కొంత చాలా మంది మిల్క్ త కలుపుతారు అది మిలుక్ తతో బాగా కలిపేది ఆ కలిపిన తర్వాత ఫుల్గా ఉంటుంది ఆ కలిపిన తర్వాత అది ఒక కవర్లక వేసి పెట్టేస్తే కొద్దిగా బాగ మెత్తగా అనేది అవుతుంది అది అలా చేస్తే మెత్తగా అనేది వస్తుంది అది మెత్తకు వచ్చినప్పుడు దాన్ని తీసుకొని బాగా మెత్తగా అన దాన్ని ఇక్కడ ఏమంటారు అది ఆ పిండితో కలిపినామని చెప్ రంగద ఆ దాంలకి బట్ ట్టసి దాన్ని ఇట్లాయితే ఒత్తి ఒక రకంగా చేస్తారు అది ఒత్తేసి ఫుల్గా చేసేస్తారు ఒకసారి ఇంకకటి ఒబ్బట్ అనేది అది దిక్కి కాంచుతారు ఆ మీరు ఎలానా చేస్తారా అది ఓకే సరే పోయి ఇక్కడ అవునవును రేపు ఇక్కడమ్ మా ఊరు సైడ్ అయితే అంతేం లేదు ఆ టెంపుల్ ఉంది టెంప్లో అవన్నీ పెసర బ్యాల్లో పానక మావన్నీ పెడతారు అదైతే నను స తర్వాత దిన్నేసుకునేసి ఇది చేస్తారు మా అమ్మమ్ వాళ్ళ ఊరు సైడ్ అయితే దన్ని బక్ చేస్తారు అక్కడ ఆ ఏమది ఇది ఆజసమని ఉన్నాడు అక్కడికి వెళ్ళేసి అతే అక్కడ అది జాతర అంటారు కదా అట్లా చేస్తారు బాగా అక్కడంతా అయి వేసుకొని ఏమి ఆ ఫస్ట్ వెళ్ళి గోపూజ చేసుకొని తర్వాత ఒట్లు పరస అని విన్నారా సార్ దాన గురించి ఏమైనా ఐడియా ఉందా పసనే పనలే దా న గురించి ఐడియా కూడాడల ఇదా
హా లేదు లేదు తెలిగడి
ఇక్కడ సైడ్
పెతా అే యిడి వో
అజ ఫస్ట్ అది వెళ్ళ దానికి కొ కొంతమంది వెళ్ళి మొక్కొని దేవుని దగ్గర ఒక ఇప్పుడు ఊడు ఉదే కృష్ణాష్టమికి ఊడు ఎట్లా కడతారు అలా అది కూడా పై కట్టింటారు దాన్ని కడితే వాళ్ళకి ఇలా చెప్పింటారు అది కొట్టిన వాళ్ళకి ప్రైజ ఇలా ఇన్ఫార్మ్ చేసింటారు అది కొడితే వస్తుంది సిక్స్ వరకు ఉకుంది దాని తర్వాత మళ్ళీ ఇదేమంటారు తోళ్ళ అట్లు ఉంటారు చూడు అదే ఉంటు
ద్బట్టి మన మా మవుని ఓకేట్లు ఉంటాయి చదువు మళ్ళీ అవి సబ్జెక్ట్లు మర్చిపోడుతుయి
దాని తర్వాత ఇది చేస్త సర
సకు ఎవళలకు ముందవ మనం ప్రిసర్వ్ చేయ మ సపోర్ట్
దాని తర్వాత ఇ అది చేస్తారు దాన్ని ఏమంటారు అది రావణాసుని పండుగ రావణాసుని కాల్ చేస్తారు కదా అ ఆ అది చేస్తారు దాన్ని
లుస్తా త మాకు అంత ఐడియా లేదు కానీ ఇక్కడ స
ఆహా చేస్తారు అది
లేలేదు మేము అలా ఏం చేయము కానీ నార్మల్గా ఫేస్
ఆహాహా నార్మల్ ఫెస్టివల్ చేస్తారు మా సైడ్ ఎక్కువ అది చేస్తారు అదే చేసిన తర్వాత నే మళ ఇది ఇింగ్ దన్ తర్వాత నెక్స్ట్ రోజ్ ఇ మామూలుగా స్తారు పర్డం కదా నెక్స్ట్ రోజులు ఆ అవును ఈ ఫెస్టివల్ కి ఇంతేనా ఇంక మీరు చేసేది
అంతే ఇంకా స్పెషల్ ఏం లేదు ఇంక అంతే అలానే చేసి ఇంకా ఆ
దాన్ తర్వ ఇంకేం చెయ్యరా అంతేనా నా సైడ్ అంతే అది ఒకటి ఒబ్బట్ బాగా చేసేసి దాన్ని బాగా ఇది చేసి చేస్తారు అవును ఆ అదేదో తులసి అంటారు కదా దానిక్కుడా పూజ చేసి చేసుకుంటారు ఈ పండుగను ఆ మీరు అది తులసి యూస్ చేస్తారు అక్కడ మాకైతే అవును మేంగూడ అంతే తులసి అని ఉంటుంది దానికి బాగా పూజ చేసి ఆ ధన్య పూజ చేసి అంత బాగా పవర్ చేసి చేస్త ూ ఉంటాం దన బాగా కలంకరించి అమ్మవారి కలంకలిరించి అట్లాడిది అలంకరించి చేస్తూ ఉంటాం అదైతే ఆ
దొరకోమాకు
మీరది చేస్తారా ఈ పండక్కి
చేస్తా
మీ వాయిస్ బ్రేక్ అవుతున్నట్టుంది
నెట్వర్క్ ఉండట్లేడు
త్రు
వినిపిస్తుందా
వినిపిస్తుందా
మీ వాయిస్ వినిపిస్తోంది ఉమ్
ఇక్కడ పని చేశారు కదా
వినిపిస్తోందా
ఆ వినిపిస్తుంది నా వయస్ వినిపిస్త్ కదా
ఆ ఆ వినిపిస్తుంది
ఆ
తీశిన
మీరు ఇన్ఫార్మ్ చేశారు కదా ఈ ఫెస్టివల్ ఎప్పుడు జరుగుతుందని చెప్పి మేము రేపు ఇది ట్రై చ్చేసి చూస్తాను సరేనా ఆ అను క చేయచ్చ మీకు
ఒ ఓకే అండి థ్యాంక్ యూ
ఇనిపిస్తుందా నీ వాయిస్ బ్రేక్ అవుతుంది
చెప్పండి
ఆ
ఇప్పుడు ఎంటి
ఆపోప్పుడు బగానే వెండి ఓకే మీరు చెప్పారు కదా దాని గురించి చెప్పినందుకు చాలా సంతో షం మీరు ఇక్కడ మీ చెప్ప విధంగానే నేను ఇక్కడ చేస్తాను సరేనా
అ
ఓకే థ్యాంక్ యూ ధన్యవాదాలు